హల్
హాయ్ అండి.
ఏం జేసునాలు
ఏం హేట్లేదండి.
పాపమండి నా ఫ్రెండ్ కష్టం చూడలేకపోతున్నా
ఇ హేమైందండి మళ్ళీ
తను బాగా పాపం ఇబ్బంది పడుతుందండి పాపు ఇంటిదో ఏమో ఎంత వర్క్ జేసిన నా వర్కు అయితా లేదు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు సైన్ అవుట్ అయ్యారండి.
ఆహ్
తన సైన్ అవుట్ అయ్యారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ
ఆ ఓకే
వరకు నుంచి అయితే నేను తనకు చెప్పినప్పుడే అవేవే అంటే నేను బ్రేక్ టైమ్ పెట్టుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ ఉందంటే. ఇప్పుడు అన్ని వర్క్స్ వాళ్ళ ఆయన జరవలేరు కదా వాళ్ళ తరప్పన కూడా వర్సాని దీనికి ఇచ్చాడు. అది చేస్తంటే అది చేస్తంటే వస్తుంది, చేస్తుంటే వస్తుంనై. ఎంత సేప్ గూడ హ నాకు నిదరస్తుంది నోర్ నొస్తాంది చూసి కళ్లుపోతున్నాయ్ అంటుది పాపం
నయ్యో పాపం
నీన్ చెప్పిన మంచిగా అది ఎందుకులే ఓదే ఇగ పడుకో లేకపోతే నేన్ వస్తుందంటే ఇధే ఇధే ఈధే ఇది మాత్రమే ఇంత మాత్రమే త ఇప్పుడు ఏమో నెత్తినోరు కొట్టుకుంటంది.
ఉహుహ్
లాత్ తాగట్లజు అధి మళ్ళిబ్ బ్రెయిటనెస్ తక్కువ లేదండి అమ్మ బాబా ల్యాప్టాప్ లో అయితే కళ్ళు పోతాయ్ దేలుసా. లైట్ ఆఫ్ జేసుకుంటే త్రీ ఫోర్ రూమ్స్ కి లైట్ కొడుతుంది అది ఎంత బ్రైట్నెస్ ఉంది అందులో
బ్రెయిటనెస్ తగ్గించుకొని జుడాలండి.
ఆ తగ్గించినా కూడా అసలు ఆ ఆ ఆ ఆ ఆ ఆ తగ్గించినా గూడా అసలు అయితలేదండి అది అట్లనే ఉంటుంది. పాపం దానికి బాగా నెక్ పెయిన్ అయితుంది అంటుంది. అటి ఇటూ ఏస్తుంది.
ఓయ్
ఎవరంటే హార్డ్ వర్కి ఏయాందే మనీ రావు కదనే ఇలా చెయాలి కదని తప్పదు తప్పదుంటే ఇప్పుడు తన అన్నది పాయింట్ ఓకే వర్క్ చేయాలి కాబట్టి మనీ వస్తాయని. ఆ మనీ కోసం నువ్వు లేట్ నైట్ వర్క్ జేస్తే ఆ మనీ నీకేం యూజ్ గావు గదనే హాస్పిటల్ కే పోతాయ్ ఈ నొప్ పుల్ కాగాకి ఇది
ఉహుహ్ గాట్
అలాంటి వర్క్ చేసి కూడా ఎందుకు వేస్ట్ ఏ కదా
అవును గదండి.
పాప స్ట్రెస్ మొత్తం మా ఫ్రెండ్ డిప్రెషన్క్ ఏళ్ళిపోతుంది.
ఉహుహ్ పాపం మీ ఫ్రెండ్
ఆ ఏమ్ గుర్తుటలేదండి. ఆ ఛార్జింగ్ అంటే మన ల్యాప్టాప్ది ఛార్జర్ ఉంటది కదా ఆ కేబుల్ ఎక్కడ పడుస్తుంది అడాప్టర్ ఎక్కడ పడుస్తుంది అరేద్దర్ తుదలేదా రా హెల్ప్ చేయదా అంటుంది కళ్ళ ముందున్న కూడా దొరకలేదంట దానికి అంత డిప్రెషన్ ఉందది
ఉ మైండ్ లో వేరే ఆలోచనలు ఉన్నటు ఉన్నాయి పాపం
మొత్తం ఇదే స్ట్రెస్ అంతా ఏదో అరవైల బామ్మలెక్క మొత్తం పెట్టుకుందండి మైండ్లో
నేనదే చెప్తానండి మా గర్ల్ ఫ్రెండ్ ఆవిడ ఉంది ఆవిడికి అదే చెప్తాను ఎందుకమ్మా మొత్తం అంతా బుర్ర మీద పెట్టుకుంటావ్ పిచ్చి పిచ్చగా ఆలోచిస్తావు అయి ఎం వద్దు అన్ని సర్దుకుంటాయి అన్ చెప్తే వినదు తిరిగి మళ్ళీ నన్ను అన్నిద్ధి బాధ్యతగుండాలి అది ఉండాలి ఇది ఉండాలి చెప్పేళ్ళాలి చెప్పలేసుకెళ్ళాలి అన్నట్టు ముసల్లోల్ల లాగా మాట్లా
ఆ నా ఫ్రెండ్ కొంచెం అట్లనే అండి అయితే ఈ అంటే ఇప్పుడు వాళ్ళకి అసలు ఏమైంది కానీ బాగాదేదు బా టెన్షన్ తీసుకుంటున్నారు అంటే టెన్షన్ తీస్తనే దానికి అన్ని సొల్యూషన్ జరుగుతాయి అన్నట్టు కూల్ కూర్చొని మైండ్ తో ఆలోచించి అది అంటే ఎవరినో ఏదైనా పని ఏదైనా సరే చి అంటే టూ సైడ్స్ ఆలోచించాలి అది పాజిటివ్ అయితే ఎట్లుంటది నెగిటివ్ట్ అయితే ఎట్లుంటది అని చెప్పని ఆలోచించి ఒక స్టెప్ తీసుకోవాలి అ ఎళ్తూ ప్ర పెద్ద కంగారు పడుకొని అది హార్ట్ బీట్ ఎక్కువ చేసుకుని టెన్షన్ ఎక్కువ చేసుకుని పిచ్చోల్ లెక్క అయిపోయి ఎం చేస్తది అంతగా నాకు అర్థం కావట
అంతే కదండి
ఇప్పుడు దాని గురించి ఇన్ని మాట్లంటాన్న కదా తర్వాత నన్ను అంటది ఏంటి ఎట్లా చేస్తానున్న అదా ఇదా అని అన్నావు నన్ను ఇప్పుడు కొద్దిగా మాట్లాడన
కొంత మంది ఉంటారండి ఆళ్లు ఓన్లీ అంటానికే పుడుతారు ఆళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు అనే స్టేజ్ లోనే ఉంటారు అనిపించుకునే స్టేజీలో ఉండరు వాళ్ళు
అవును అసలు అనిపిస్తది వాళ్ళు చెప్పిందే వినాలి ఎప్పుడు ఇగ మాదేమి ఉండదు ఆ ఏంటిది ఆ నీకు తెలుసా ఆ మస్త్ చెప్పినావ్ అంటది
ఆ
గూగుల్ ఉంది చెప్ తంతే
ఉహు
పాపం ఏంటో అండి నాకు అదే అనిపిస్తుండి అప్పుడప్పుడు నేను లేకపోతే పామ్ మా ఫ్రెండ్ ఏమైపోయేదోమోని
వాళ్ళకేంటండి వాళ్ళు ఉంటారండి ఫ్రెండ్స్ అన్నాక వస్తనే ఉంటారు పోతూనే ఉంటారండి అంటే కొంతమంది బాగా కనెక్ట్ అవుతారు
అవును
ఉ
అసలు తను కూడా నాకు చాలా తక్కువ టైమ్ లో కనెక్ట్ అయిందండి అసలు నేను కూడా తొందరగా ఎవరి కనక్ట్ అది కాదు చాలా తక్కువ టైమ్ లో మంచి ఫ్రెండ్ అయిపోయింది తను నాకు
మరి మీరు తనకు మంచి ఫ్రెండ్లానే ఉంటారా
ఉమ్మ్ ఉంటా అండి అబ్వియస్లీ
ఓకే
ఇద్దరం మాకేమ్ నామ్ ప్రాబ్లమ్ ఓస్తే ఒకరిఒకర్ చెప్పి సాల్వ్ చేసుకుంటాం సొల్యూషన్ ఇచ్చుకుంటామన్నమాట నాదేమైతే ఇట్లా చెప్తా
మద్య బేసిక్గా అన్ని ఓపన్ గా మాట్డతారు గదా మీరు పడాలన్నా మాట్లాడతారా లేక్ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారా
ఏ లేదండి మా ఇద్దరి మధ్యతే ఏం సీక్రస్ ఉండవు మాక్సిమం
ఓకే
ఊ కొన్నాత్తో మంచిగుంటందండి ఇప్పుడు దాకైతే ఎప్పుడ్ నాకి రూడ్ గా మాట్లాడలే అర్థం చేసుకున్నది మిస్ అండర్స్టాంగ్ ఎప్పుడు చేసుకోలేదు అదొకట్ నాక్ అమ్ దగ్గర బా నచ్చుతది
ఓకే అంత సపోర్టివ్ గా ఉంటే మంచిదేలండి ఫ్రెండ్షిప్ అన్నది
అదే కదా చాలా మంచిదండి పాపం తను కాక్ పోతే ఏందంటే తనకు పాపం వాళ్ల ఫ్యామిలీస్ లో కొంచెం ఇషూస్ నడుస్తున్నయ్ అదే తను ఫేస్ చేయలేకపోతుంది వాళ్ళ పేరెంట్స్ వింటాలేర్ తన మాట
ప్రాబ్లమ్స్ ఉంటేనే ఉంటాయండి పేరెంట్స్ అన్నాక అలానే ఉంటారు
కానీ తన స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉన్ అమ్మాయి అయితే
రాంగ్ ఇండిపెండెంట్ ఉండే వాళ్ళకె ఎక్కు ప్రాబ్లమ్స్ అన్ టెండి నిజ
అదే కదా అసలువును పాపం
ఊమ్ బేసిక్గా వాళ్లే వ ఆ అంటె పేరెంట్స్ హెల్ప్ లేకుండా వాళ్ డాడీ ఏం మానేజ్ మానేజ్మెంట్ లేకుండా తెచ్చుకుంది అంటే వాళ్ డాడీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడ్ తీసుకోలేదు ఓకే
కొంత మంది ఫాదర్స్ రికండేషన్ పెట్టిస్తారు కదా అలా ఏం లే కుంద వాల్ డాడీని తను ఊన్గా అంటే మంచి చదువుకొని మంచి సీట్ కొట్టి అట్లా జాబ్ తెచ్చుకుందన మాట
ఓకే
అయినా సరే వాళ్ డాడీ ఏంటంటే ఇప్పుడు పెళ్ళి చేస్తా పెళ్ళి చేస్తా అంటున్నారు తనేమో ఇప్పుడేవొద్దు ఇంకొంచె సెటిల్ అవ్వాలి
బేసిక్గా ఇప్పుడు బేసిక్గా పేరెంట్స్ ఎలా ఉంటారంటండి ఆడపిల్లంటే బాధ్యత తొందరగా బాధ్యదించేస్ కోవాలన్నట్టు ఉంటా మళ్ళీ యెళ్ళిపోేటప్పు ఏడుస్తారండి మళ్ళీ యెళ్ళిపోయిటప్పు ఏడుస్తారు అదే ఆడపిల్ల కాపురంకెళ్ళిపోతానంటే ఏడుస్తారు ఎందుక్ యాడవడం ఎందుక్ కు పెళ్లి చేసి తొందర తొందరగా పెళ్లి చేసేయడం ఎందుకు ఇప్పు సమాజం కోసం బత్ తకట్లే కదండి సమ మనిషనేవోడు సంఘజీవేమెన్న మేనేజ్ సోషల్ ఆనిమల్లే కాకపోతే
ఇ
ఇప్పుడు సొ సొసైటీ కోసం బతకడం అనేది శుద్ధ దండగ ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళోకళ్ళ ఆలోచిస్తారు ఇంకొకర్ ఇంకొకల్ ఆలోచిస్ సర ఏ ఒక్కడు ఒకలా ఒకేలాగా ఆలోచించరు ఈ ఇద్దరు మనుషులు కూడా మరి మన భూమి మీద ఎన్నో ఎన్ని కోట్ల మంది ఉన్నారు.
వాళ్లు.
మరి భూ మన భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నారు.
హ.
ఇంకా నిజం నిజం మీరు అన్నట్టు నిజం మాట్లాడుకోవాలంటే. మన మన తల్లిదండ్రులే చాలా ఇన్నోసెంట్. అండే మనం అందరికి ఫోన్లు వాడటం తెలుసు అన్ని తెలుసు సో. మన దగ్గర వాళ్ళు అట్లా బిహేవ్ చేయలేరు మన పిల్లలు ఒకవేళ ఫ్యూచర్ లో అయినా సరే.
ఇంకోటి ఏందంటే ఈ మ్యారేజెస్ అవి ఇవి జెండర్ మొత్తం మన ప్రెడ్స్ ఏ లాస్ట్. సో మనం కాబట్టి అర్థం చేసుకుంటాం అదే ఓకే కదా మనం ఫేస్ చేసాం మన పిల్లకి రావద్దు అనేస్.
అంతే కదండి. మరి మీ హాస్టల్ ఏం కర్రీ అండి.
ఇ రామో హాస్టల్ లో ఎగ్ రైస్ చేశారండోయ్. ఎగ్ రైస్ పొటాటో కర్రీ గోంగర పచ్చడి చింతపంషారు. సరే చాలా పెట్టారండి.
ఆ. వారంలో మూడ్ ఎన్ని సార్లైనా చికెన్ నాన్ వెజ్ ఉంటది.
ఆ వెన వెనస్డే సండే చికెన్ అండి ట్యూస్డే అండ్ ఫ్రైడే ఎగ్.
ఓకే వెనస్డే అండ్.
సండే చికన్.
ట్యూస్డే.
ట్యూస్డే అండ్ ఫ్రైడే ఎగ్.
ఓకే అంటే ఫోర్ డేస్.
ఉ ఫోర్ డేస్ అండి.
ఉ
మరి మీ దగ్గర అండి.
ఆల్మోస్ట్ హాస్టల్స్ అన్ని అట్టానే ఉంటాయండి.
అంతేనా మా హాస్ల్ అంట అయితే పిస్. సారే అండి ఇంకా ఏడుస్తది ఆమెకి ఈసారి అంటే. చికెన్ రేట్లు పెరిగిపోయినాయి రా అంగళ్ళ రెట్లు పెరిగిపోయినై అంటంది. తీసుకుని ఫీజు తీసుకుంటుంది బరాబర మళ్ళీ అట్లా అంటుంది.
ఊ.
నేను వచ్చి వారం అయిందండి హాస్టల్ కి మొన్నే వచ్చాను నేను. అయితే అంటే బ్లాంకెట్స్ ఒక బట్లా వెతుకుతామంటే. నీళ్ళ వస్తాలేవు నేను ఈయా చేతి మీద ఉతుక్కో అంటుందామె. బట్టలు అంటే ఉతుకుతామండి బ్లాంకెట్ బెడ్ షీట్ అసలు ఎట్లాఉంషితం మీక.
అనా.
ఏ. మొత్తం ఫిస్ నాయిల్ ల్లో వేసినామ్ గా ఆంటి.
ఆ.
అంటే బట్టలేదుతుకుంటాంమండి బెడ్షీట్ బ్లాంకెట్ ఉతుక్కలేం కదా చేతి మీద. అలాంటే ఇంటికెళ్ళినప్పుడు వెత్తుకో వడ్లుంచుకో. అది ఇదంటుంది అసలు పద్ధతి నా చెప్పేది.
అదే కదండి.
అదేమంటేవి వాటర్ ఉంటారు లేవు కరంట్ బిల్ ఎక్కువ వస్తుందంట. తీసుకుని పీస్ తీసుకుంటా తక్కువ చేస్తలేదు మళ్ళీ ఇట్లాంటుంది
అలాకు తీసుకుంటారండి వాళ్ళు కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు లెక్క లెక్క తీ ంటారుళ్ళు డబ్బులు ఎప్పుడైనా
అంటే పాత హాల్స్ బెటర్ అండి మంచిగా వాషింగ్ మిషన్ ఎప్పుడు వేసుకున్నా ఏమది కాదా అ ఇక్కడ ఆమె అయితే బాగా అసలు దారుణం చే స్తుంది
అ ఆ ఓకే మావోడు అయినఅంతేనండి మా మా హాస్టల్లోనే అంతే మా హాస్టల్ లో కూడా టైమ్ టు టైమ్ ఫీజు తీసుకుంటారు కాకపోతే నేను కొంచెం మంచిగా ఉంటాను కాబట్టి మా హాస్టల్ అంటే ఒకవేళ ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా నన్ను అడగదు
ఆ ఇక్కడ కూడా అంతే అండి ఆంటీ నేనున్న పాత హాస్లో అయితే ఆంటీ చాలా ఘోరం అంటే ఘోరంగా మాట్లాడతాది అసలు ఆడపిల్లతో మాట్లాడుతున్న అన్న కామెన్సెన్స్ కూడా ఉండదు కాదు గలీజ్ గా అంటే అసల రెస్పెక్ట్ లేనట్టు మాట్లాడేది డబ్బుల కోసం ఉన్నట్ మాట్డేది అక్కడ నాకు నచ్చలేదు ఆమె మాట ఇక్కడ అందుకే చేంజ్ అయిపోయాను అదొకటి మళ్ళీ ఫుడ్ ఒకటి బాలేదుని ఇక్కడ బావుంది అంతా ఒక అండి బై అండి గుడ్ నైట్
గుడ్ నైట్ అండి
హమ్ గుడ్ నైట్ అ